హలో
ఆ చెప్పండి
ఆ ఏం చేస్తున్నారు అండి
ఇప్పుడే మా కాలేజ్ వదిలేసారు ఇంకా మా పీజీకి వెళ్తున్నాం
అప్పుడ వదులే సారా ఐదు వరకు కదా
ఐదు వరకే కానీ మాకు ఈరోజు ఫస్ట్ సార్ కి ఏదో ఒకటి రీజన్ చెప్పి వెళ్ళిపోండి అన్నాడు ఆయన మేము చెప్పిన రిజన్ కి పంపించేస్తాడు
ఉన్నారా మరి
ఒప్పుకున్నారు ఇంకెం చేస్తారో
అమ్
హమ్
అమ్ ఇంకేంటండి ఇంకా ఎక్కడికి రూమ్ కే క వెళ్ళిపోతు తార బయట ఎమన్నా పనుందా
ఏం పని లేదండి ప్రస్తుతానికి
ఉహూ ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళట్లేద
ఊ
ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళట్లేదా
లేదండి
ఆ
ఏదో ఒకటి మాట్లాడుతా ఉండండి
మీరేమి బిజీ గా ఉన్నారా
ఆ మా ఫ్రెండ్ తో మాట్లాడుతా ఉన్నాను
అవునా ఉమ్ ఇంకా రేపు ఆదివారం ఏంటి మీ ప్లాన్స్ రేపు ఆదివారం ఏంటి మీ ప్లాన్స్
ఏమండి మూవీ పోవాలంటే
ఏమి సమంత ఫ్యాన్ ఆ మీరు
ఉ
సమంత ఫ్యానా మీరు
ఆ అవును అందుకే వెళ్తన్నా
ఉహు ఉమ్ ఇంకా సినిమా ఒకటేనా ఇంకేం లేదా సినిమా ఒకటేనా ఇంకేం లేదా
ఆ అంతే సినిమాకు మల్లా షాపిింగ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి వెళ్తాను
ఏం బట్టలు కొనుక్కోవాలా
ఉమ్ ఇక వన్ ఫిఫ్టీ కే టాప్స్ అంటే ఇంకా పోయి చూద్దామని మీరు మీరు కూడా చెప్పండి లేదంటే రండి మా మూవి అని ఇంకా
నేను పోయిన పోయిన వారమే పెద్ద సినిమాకి వెళ్ళాం మళ్ళీ సినిమా కంటే ఇంట్లో
సినిమా కాదు సి ఆ షా షాపింగ్ కి రండి సినిమా అయినాక మీ డైరెక్ట్ షాపింగ్ కి వచ్చేయండి ఆ ఫ్రీ బస్సే గదండి
ఆహ బస్ ఓ బట్టలు చూడ్డానికా ఏమో అండి ఒకసారి ఇంట్లో అడగాలి
సరే సరే అండి చూడండి ఆలోచించండి
ఉమ్ ఉమ్
ఇంకేంటి చెప్పాలండి ఇంకే
ఉమ్ మీకు ఇష్టమైనా ఆహారం ఏంటి
ఆహారము ఆహ అంత ప ప స్పష్టమైన తెలుగాదు
ఆ సర్లేను చెప్పండి
మాకు పులిహోర అంటే చాలా ఇష్టం అండి కలపడం పిల్ల
పులిహోర కలపడం అంటే అంటే ఏంటండి అవునా నేను ఇంకా వేరేదేమో అనుకున్న కున్నలెండి
పత్తరాళ్ళు మాట్లాడేది అది మాకు కూడా వినిపిస్తుందిండి కొంచెం దూరం వెళ్ళమనండి వాళ్ళ
అవునా ఉ చెప్పండి
ఇంకేంటండి ఏం చేస్తుంటారు మీరు మీ లైఫ్లో ఏం జరుగుతాంది
జరుగుతుందో
ఎందుకండి అంత స్ట్రెస్ చెప్పండి ఆ చెప్పండి వినిపిస్తుంద మీరే చెప్పాలండి
మీ జీవితం ఎలా నడుస్తుంది
బానే నడుస్తుందండి ఇప్పటికి
సౌండ్ ఎక్కువ వస్తుంది
అంటే మా కాలేజీ లో ట్రాక్టర్స్ నడుపుతా ఉన్నారు ఎందుకో తెలిదు దాని వల్ల కొంచెం శబ్దం అవుతునది
హు హు హు
ఇంకేంటండి
ఉ చెప్పాలండి మీరు
ఇంకేం లేదండి నేను ఏమనలేదండి ఇట్లే పోదామన్నా ఇట్ పోదామ
ఉ ఇంకేంటి మరి మీ ఊరికి ఎప్పుడు వెళ్తారు
తెలిదండి ఎప్పుడు వెళ్తానో చూడాలి
హు హు ఈ ఊర్లో ఏం ఫేమస్
మా ఊర్లో చాట్స్ స్నాక్స్ అన్నీ ఇంకేం కావాలన్నా మా ఊళ్ళ అన్నింటిలో ఫేమస్
ఎప్పుడన్నా మీ స్నేహితులు తీస్ వెళ్లారా మీ ఊరికి
మా స్నేహితులు ఎవరు రానంటారండి ఎందుకో చనా మేము పిలుస్తామండి కానీ వ రారు ఎన్నిసార్లని పిలవమంటారు చెప్పండి నాగుబాబు పవన్ కళ్యాణ్ ని పిలిచినట్టు పిలుస్తూనే ఉంటారు ఒక్క ఒక్కసారి కూడా రాదు
సర్లే ఇక్కడ ఈ కాలేజ్ అయిపోయి వెళ్ళే లోపు ఒకసారన్న వస్తారేమో
ఊ
పోనీ మీరన్నా వెళ్ళారా మీ స్నేహితులు వాళ్ళ ఊరికి
లేదండి వాళ్ళు నన్నే
మిమ్మల్ని పిలిచి కూడ మీరు రాలేద అనుకుంటానండి ఒకసారి
అది ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే ఎట్ల నుండి వస్తాం
ఆహా సర్లే అండి టైం కుదిరించుకొని పిలుస్తాను లెండి
ఆ ఎప్పుడో అండి మీకి నచ్చినప్పుడు పిలవండి ఇంకేంటండి విశేషాలు ఆ
కాలేజ్ ఎలా నడుస్తుంది
కొంచెం మీ పక్క కాలేజీ బాగానే ఉందండి మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇంకా లైఫ్ అంతా చాలా హ్యాపీగానే నడుస్తోంది ప్రస్తుతానికి
తారేమో
ఆనందపడతారు అవునండి వాళ్ళుెప్పుడుూ నా వల్ల వాళ్ళు ఎప్పుడుూ సంతోషంగానే ఉ
అంటే వాళ్ళ వల్ల మీరు అంటే వాళ్ళ వల్ల మీరు ఎప్పుడు లేరా అండి
నేను లేనండి
ఏ ఏంటండి అంత మాట అన్నారు
ఏం లేదండి
హ హ ఇంకేంటండి మరి
చెప్పాలండి మీరే
ఈటీ తగడానికి వెళ్దామా అండి
ఆ ఉండండి మా స్నేహితురాలు ఒక అమ్మాయి వస్తుంది వెళ్దాం
ఎవరండి
ఒక అమ్మాయి అండి పక్క మూడో సెక్షన్ అమ్మాయి
చెప్పాలండి ఆ చెప్పండి
ఏముందండీ తే అంటే ఇంకా ఇప్పుడే వదిలారండి వాళ్ళకి వస్తున్నారు ఆ తీసుకున్నారంండి ఆ స్నేహితురాలు కాదండి మూడు మూడవ సెక్షన్ స్నేహితురాలు సి సెక్షన్ స్నేహితురాలు
హ
ఉన్న ఇక్కడ ఉందాం రండి బస్ లో ఎడా మీ మన స్నేహితురాలు ఉంది కదా ఇక్కడ
ఆ ఉన్నారు ఇంకేంటండి
ఇంకేముందండి మీరేం తిన్నారు ఈరోజు
మీమా వెజిటేబుల్ రైస్ తిన్నా మీరు
మేము అంతేనండి మరి ఇంత రైస్ కలర్ రైసు
పీజీలో ఫుడ్ ఎలా ఉంది ఆ పీజిలో ఫుడ్ ఎలా ఉంది
పర్లా బాగానే ఉంటాది మీరు లోపలికి రారండి బస్సు లోపలికి
వస్తా అండి కాల్ అయిపోగానే వస్తా
ఏం కాదులేండి మీరు రండి మాట్లాడిన సౌండ్ వినిపించిన ఏం కాదు
మళ్ళీ సౌండ్ వస్తుంది వస్తుందేమో అని ఇంకా రెండు నిమిషాలే కదా అయిపోతుంది
హ
హ్మ్ ఇంకేమండి
ఇంకేమి ఉంది అండి చెప్పాలి అ ఏ ఆహా రాలేదండి వాళ్ళకు అటెెన్స్ కూడా ఇ కయింది అక్క వస్తది మలిగా
చెప్పారా మీరు వెళ్ళిపోతున్నా అని
హ్మ్ చప్పలా
మ్మ్
అ ఆ
ఇంకేంటండి మరి
ఇంకేముందండి చెప్పలో మాకి జిందీ కా అహం హస్సా వర్గ గలే మలకీ అవును మీ ఫ్రెండ్ స్నేహితురాళ ఒకటే వెళ్తుంది
ఆ అందుకే పిలిచాను వచ్చింది నా దగ్గరికి మ్మ్ హ్మ్ ఆ వాళ్ళ ఫ్రెం వాళ్ళ స్నేహితుడు ఒకడే ఉన్నాడంటే మాట్లాడడానికి వెళ్తుంది
మ్మ్ సరేనండి
అ
మవి
అది మరయాడుచ్చలే టీ తావడానికి పోవాలి ఎవరో వస్తున్నారంట
కరా ప్రోటీన్ మత ఏ ఆ వాళ్ళ అంతేనండి ఎప్పుడు
దానివల్ల ఏం కాదా అండి
ఏం కాదండి అసలు మా కూడా వదిలేనాడు ఫంద ఒకే ఈరోజు అటెండెన్స్ బొక్క ఇంకేంటండి సరేలేండి ఇంకా పెట్టండి కట్ చేయండి
ఆ
మన మత్తతేవ వదలిం